హలో హలో అండి ఎలా ఉన్నారండి
అ బావున్నాం మీరెలా ఉన్నారు
ఉమ్ బావున్నామండి తిన్నారా
ఇంకా లేదండి ఇంగ్ మీరు
ఇంకా లేదండి
ఆ చెప్పండి ఎందు కాల్ చేసారు
కాదండి మేము అదే వంటల్ జేయాలనుకుంటున్నాం
అవునా
నీక్ వంటలేమన్నా ఓచ్చా
ఆ వంటలోచ్చాండి బిర్యానీ చేయడం ఓచ్చా మీకు అ చెప్మంట
ఉం మాకి ఆ చెప్పండి
ఆ మాదేగ్గ దానికి కావాల్సిన వస్తువులన్ని తీసుకోండి లైక్ బిర్యానీ అ బిర్యానీ పౌడరు చికెను ఆ మసాల చికెన్ మసాలా
ఉహూ
కారం ఉప్పు
ఉహ్
బిర్యానీ ఆకులు ఐడియా ఉందా బిర్యానీ ఆకులండి అవి ఉ అల్లం జీలకర ఇవన్నీ తీస్కోవాలి మొదటగా ముఖ్యగా నూ ముఖ్యంగా నూనె తీస్కొని ఫస్టూ పెనుంళ్లే ఎస్కొని నూనె వేయించాలి
ఉ
తర్వాత ఉ అల్లం వెల్లుల్లుంటది కదండి ఆ ఫస్ట్ మిర్యాలు అల్లం వేస్కొని కొద్దిసేపు వేయించి తర్వాత చికెనేస్కోవాలి అందులోకి చికెనేస్ కొని మసాలా ఉప్పు కారం ఇవి ఈ మూడేస్కొని బాగా కలిపి అది కాసేపు చికెన్ కాసేపు మ్యాగ్నేట్ అయ్యి కొద్దిగా గట్టిగైన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి వేరే గిన్నెలోకి తీస్కొని మళ్ళీ ఇంకో సైడ్ మామూల్గా కుక్కర్లో బిర్యానీ రైస్ తీస్కొని ఆ కొదిసేపు ఉడికించి రైస్ తయారయ్యాక మళ్ళీ ద మనకి నార్మల్ రైస్ కావాలంటే నార్మల్ చేస్కోవాలి లేదంటే మసాలా రైస్ కావాలంటే అప్పుడు తర్వాత ఆ చికెన్ని ఏదైతే మనం ముందు తయారు చేసి పెట్టుకున్నామో
ఉ
ఆ ఆ చికెన్ని అందులో ఏస్కొని ఆ ఒక ఐదు నిమిషాల వరకు ఐదు నిమిషాల వరకు వేచి ఉండి తర్వాత అన్నం తయారయ్యాక అన్నం లోకి చికెన్ రెండు మిక్స్ చేసి మళ్ళీ గ్యాస్ పైనవేట్టి వేయించాలండి
ఉ
హూ తర్వాత అందులోకి మీరు చి కర్రీ ఏదన్నా చికెన్ చేస్కోవాలనుకుంటే చికెన్ కూడా చేస్కోవచ్చు
ఆ
ఉ అంతే అండి ఇంకా
ఆ సరే మేము చెప్తాం చూడండి ఎగ్ రైస్ అ అట్లాంటివేమనా వచ్చా అండి మీరు బ్యాచలర్స్ కదా ఏమైనా ఒచ్చా
ఎగ్ రైసూ అంత రాదండి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తరా
ఎగ్ రైసైతే మామూలుగా ఏం లేదండి ఒక మీకు సరిపడా ఎగ్స్ కొన్నీ తీస్కోండి
అలాగే
ఓగ రైసూ ఉడ్కబెట్టండి ఫస్టు అంత రైస్ అయ్నాక తర్వాత ఒక బౌల్ తీస్కో కోని బౌల్లో ‌ఆ‌ ఆ ఆయిల్ తర్వాత అంటే ఐ మీన్ కర్వేపాకు సాస్వలు అవన్నీ వేసి పెట్టండి అంటే బాగా కొంచెం ఫ్రై మాదిరి చేయండి
ఓకే
ఎగ్ ఎగ్స్ పగల్ పగలగొట్టి కొంచెం ఫ్రై మాదిరి చేయండి మీగి సరిపడేలాగా
ఉహు అవును లేండి
తర్వాత ఇంగ రైస్ ఉంటది కదా రైస్ అనేది కలిపేసాయండి ఆ మీకు కావాలంటే నంజుకుండేకి ఏమైనా ఇది ఉండ గదా ఆనియన్స్ అలా అలా ఏమన్నా డీప్ గ డిప్ ఆయి ఆనియనే ఉంటాయి చూడు ఆరెంజ్ కలర్ లో అలా అయితే బాగుంటాయి అండీ
ఓకే
ఉం ఇంకా అండి అదే రైస్ అయితే మీరు అదే ఒక ఒక బియ్యం కి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలండి లేదంటే సరింగ అవ్వదు రైస్
ఓకే ఓకే ఈ సార్ ఈ సార్ ట్రై చేస్తా
ఉం ఇంకా మీకేమైనా వొచ్చా అండీ
ఆ వంట విషయాలకు వొస్తే లైక్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏదండి నాక్
ఫేవరెట్ గా ఎక్కువ హైదరాబాద్ ధమ్ బిర్యానీ తింటుంటాం బయట అవును ఉం
మీరు స్టూడె మీరు స్టూడెంటా
అవునండి అవును
ఆ మీరు స్టూడెంట్ కాబట్టి మీరు మార్నింగ్ లేసి ఫాస్ట్గా వెళ్ళి కాలేజీకి వెళ్ళాలన్నప్పుడు ఉదిగేదైనా ఫాస్ట్ ఫుడ్స్గా ఫాస్ట్ గా చేసుకోగలిగే ఫుడ్స్ ఏమైన చెప్పమంటారా
మేము ఉప్మా ఉప్మా ఒక అయితే తొందరగా అయిపోతది అండీ
అవునా ఓకే ఐడియా ఉందా ఎలా చేయాలో మీకు
అవును అండీ
ఓకే ఓకే
ముూల్ గా ఏం లేదండి ఇది అది ఈజీగానే చేయొచ్చు అంటే ఐ మీన్ మావల్ తిర్వాత వేసి మామల్గా అన్నం ఎట్లా చేస్తామో అట్లా చేయొచ్చు అండీ ఆ దాంట్లోకి చట్నీ వేసుకొని కాంబినేషన్ లే అంటే కారం పొడి అయినా తినొచ్చు గ్రౌండ్నట్స్ ధి
ఉం
ఉం
లేకపోతే దోశ దోశ ఐడియా ఉంది కదా
ఆ దోశ ఏముందండి పెన్నం పైన వేసి రుబ్బితే అయిపోతాది
ఉం
ఉం
అదే ఏదన్నా త్వరగా ఆయె వంటలు ఏవన్నా మీకు అవ్ యూజ్ అవుతాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను
అవునవును
చికెన్ రైస్ ఐడియా ఉందా ఇప్పుడు మీరు ఎగ్ రైస్ ఎలా చెప్పారో చికెన్ రైస్ అలాగా ఉంటది ఐడియా ఉందా
చికెన్ రైస్ అంటే మరి అంత ఐడియా లేదు మేము ఎక్కువ చేసుకోము చికెన్ రైసు కానీ చెప్పండి ఒకసారి
ఉహు ఆ సేమ్ లైక్ ఎగ్రైస్ లో ఏవైతే ఇంగ్రీడియయంన్ట్స్ ఉంటాయో సో మొత్తం తీసుకోవాలి సో ఇది ఎగ్స్ అనేది ఆప్షనల్ అనమాట ఎగ్స్ బదులు మనం చికెన్ తీసుకుంటాము మిగతా ఐటమ్స్ అన్ని మోస్ట్లీ సేమ్ ఉంటాయి కానీ మనం ఇక్కడ చికెన్ మసాలా గుడా యాడ్ చేసుకోవచ్చు ఆ బట్ చికెన్ ఏంటంట్ అంటే రా రా చికెన్ కాకోకుండా
మ్మ్
వాటిని చికెన్ ఫ్రైగా చేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫ్రైవ్ అలాగ
ఆ అవునులే
ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకున్న తర్వాత మనం మీరు ఎలాగైతే ఎగ్స్ యాడ్ చేసామో సేమ్ లైక్ ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అదే ఐ మీన్ ఫ్రై పీసెస్ యావ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అందులేకి వేసుకొని కొద్దిసేపు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి
అవున
స్ ఇక్కడ ఎక్స్ స్ట్రా గా ఏం యాడ్ అవుతుందంటే సాస్ అనేది యాడ్ అయితాది అనమాట సోయా సాస్ అండ్ మిర్చి సాస్ అనేది ఒకటి ఉంటాది అ అలాంటిది యాడ్ అయితుంది ఎగ్ రైస్ లో మనం ఇవన్నీ యాడ్ చేయాము కాబట్టి సో ఇక్కడ ఇవి యాడ్ అవుతాయి అమ్మా ఇవే టొది టేస్ట్ కి బాగుంటాయి ఆ లచ్చకుంటే సేమ్ లేక ప్రాసెస్ ఏం ఉండదు నార్మల్ ఆయిల్ వేసుకోవడము ఇగ ఆనియన్స్ ఆ మిర్చీస్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇది చేసు కొని రైస్ మనం ఆల్రెడీ సపరేట్ గా చేసుకొని ఉండాలి ఎంత కావాలో అంటే అంత ఆ రైస్ ఇందులేకేసి మళ్ళీ మిక్స్ చేయాలి హీట్ కావడం కోసం కొద్దిగా అంటే మసాలాలన్నీ దానికి టచ్ అప్ టచ్ కావాలే కాబట్టి
మ్మ్
ఇంకా ఈ చికెన్ ఎక్కడైతే మనం ఫ్రై చేసుకున్నాము మనం చిన్న చిన్న పీసెస్ గా స్మాల్ చాన పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని అది వీటిలోకి యాడ్ చేసుకొని మళ్ళ కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని ఒక టూ మినిట్స్ అట్లా తిప్పాము అనుకోండి అయిపోయింది చికెన్ రైస్
అవునులే టేస్ట్ అయితే బాగుంటాది కదండి
టేస్ట్ చాలా బాగుంటాది కంపేర్ టు ఎగ్ రైస్ ఇంకా చికెన్ రైస్ అనేది కొద్దిగా ఇంగా బా ఎందుకంటే మనం ఇక్కడ సోయా సాస్ ఇవన్నీ ఎక్స్ స్ట్రా గా వాడుతున్నాం కాబట్టి
అవునవునులే
మ్మ్ సో టేస్ట్ కొద్దిగా యాడ్ అయితాది అనమాట
ఉను బిర్యానీతో పోలిస్తే కొంచెం తొందరగా బిర్యానీ కంటే తొందరగానే ఫాస్ట్ గా అయిపోతాది
అయితాది బట్ ఏమనంటే మనం చికెన్ ఫ్రైలు అనేది కొద్దిగా ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి
అవునవునులే అవునులే
అయితే సేమ్ లైక్ ఎగ్ రైస్ కి ఎంత టైమ్ పడుతాదో చికన్ రైస్ కూడా అదే టైమ్ పడుతు తాది అనమాట సో ఆ ఎగ్ రైస్ కంటే ఐ ప్రిఫర్ మోస్ట్ లీ చికెన్ రైస్ అండి అందుకు
ఆహవ్
ఉహు బట్ బిర్యానీనా చికెన్ రైస్ అంటే నేన్ బిర్యానీనే చూజ్ చూస్తా
మళ్ళా ఉండే ఇంగేం రావండి వంటలు
అండి హలో
వంటల్ వంటలు ఏం రావ అండి అంటున్న
అంతకు మించి నాకు అంత ఐడియా లేదండి ఇవే ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి ఇవే ఎక్కువ నేర్చుకున్నాము
ఉమ్ అంతే అండి సరే అండి బయ్
థ్యాంక్యూ
ఆ